అలో
హలో
వినబడుతుందా
ఆ వినబడతాంది మంచిగ ఉన్నరా
బావున్నారా
హలో ఆ మంచిగానే ఉన్నాం మీరు మంచిగ ఉన్నారా
ఆ మంచిగా ఉన్నామ్ అండి హమ్ ఏం చేస్తాండు. ఏం లేదండి రెండు ఎడ్లు ఉంటాయి ఆ ఎడ్లని చూసుకుంటు ఎడ్లు తెలుసా అండి మీకు.
ఆ తెలుసండి ఇపుడు
వాటిని చూసుకుంటా కూర్చున్నండి
ఆహా అవునండి తిన్నారా అండి మరి
తిన్నమండి పొద్దుగాల్నే చాలా అంటే ఎండాకాలం గదా అండి చాలా ఆకలయితుంది లేవగానే
ఆహా ఏం కూర వండిన్రండి మీరు
నైట్ మిల్ మేకర్ ఏమంటరండి వాటిని అవి చేసిందమ్మా అంటే రొట్టేల్ చేసిన అన్న కదా అందులోకి వండమ్మా అంటే వండింది
అవునా అండి ఆహా ఇగో మేము గూడ ఇప్పుడే ఇంతముందే లేసినం ఇప్పుడేమన్నా భోజనం ఇంట్ల చె రెడి చేేసుకోవాలండి మేము ఇంకా భోజనం రడీ చేసుకొని తినాలి, ఎండ మాత్రం ఘోరంగ గోడుత్ తుంధండి ఇయ్యాల అసలు వానకాలమే గనీ అసలు ఘోరంగా కొడుతుంది ఎండ మాత్రం ఇప్పుడు
అవునండి అసలు నేను ఈ రోజు మా కాలేజ్కి వెళ్దాం అనుకున్నా అండి కనీ ఇప్పుడు కాలేజ్ ఫీ గట్టాలి నేను బాపుని ఇంకా అడగలేదు
ఆహా అవును మీరు కాలేజ్ జేస్తరా అండి అయితే
అవును అండి ఎల్లిపోతే అయిపోతుంది ఈరోజు
కన్ను మీదనా ఇప్పుడు ఏం జేస్తారండి ఏం కాలేజ్ మీది? ఏం చదువ్ ఏం స్టడీ చేస్తన్రు
ఏ చదువుతున్నమండి చదువుతున్నామా అంటే చదువుతున్నాం అంతే ఏం జేస్తున్నరండి ఇంకా మీరు మరి
ఓకే అండి అందరు మంచిగున్నర ఏం ఉన్నదండి ఏమి లేదు ఇప్పుడే అప్పుడే లేసినం అట్లా ఆ ఇప్పుడే లేసినాం అట్ల ఇగ పనులు గిట్లా కొన్ని పనులు ఉంటే ఆ పనులు చేసుకుంటా ఉన్నాం
ఉమ్ హ్ మొఖం కడిగారా అండి మరి
కడిగిన ఫోను మాట్లాడ్
ఉమ్ హ్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏదన్న ఒక టాపిక్ చెప్పచ్చు కదా అండి అవును మీ న్యూస్ మీరు న్యూస్ చూసారా ఈరోజు
ఏమో చూడ్లే న్యూస్ అయితే నిమి మీరు నిన్న
కరోజు తెలుసా
నక్ తెలియ వండి ఆ వినపడ్తుంది అండి చెప్పండి
అయితే అమీర్ పేట్ దెల్సా అండి హైదరాబాద్ లో అమీర్ పేట్ అక్కడంటా అగ్ని ప్రమాదం జరిగిందంట
ఆ ఆ చూసా అండి చూసా చూసా అక్కిం పేట్లా కదండి ఓకే ఓకే అక్కంపేట్ల హైదరాబాద్ ఆ హా ఓకే అండి చూసా చూసా అల్ల చానా మంది ఉన్నరట కదండి అది నిజమేనా
ఏమో న్నాగ్గుడా క్లారిటీగా తెల్వదు అంటే నేను కూడా రీల్స్ వస్తున్నాయ్ గదా ఇన్స్టాలో చూసా అండి అంతే ఇగా
ఆ చూసాండి నేను మొత్తం మొ అక్కడ మంటలు మాత్రం ఘోరంగా వచ్చేసినయండి ఒకా పది పదిహేను అయ్యే వచ్చినయటాన్డి ఫైర్ ఇంజన్ లు చానా మంది కాలిపోయారని వార్తలొచ్చేద్ చూస్న అండి నేను చూస్న గని అది అది కరెక్టా కాదా అది ఎట్ల కాలిపోవచ్చండి అందదా నాకు తెలిసి అంటే అదేమన్నా సిస్టం వర్క్ ఆ అంటే సిస్టమ్ తోనే ఉంటయ అండి అవ్వన్నీ
ఏంటిదండి
అవి దేమన్నా ఎట్లాగాళవచ్ ఎవరనా కాల పెట్టొచ్చా లేకపోతే
ఇంటర్నల్ గ ఏం జరిగిందో అండి మనకు తెలియదు కదా ఎవరు ఎందుకు గాల తరణ మరి
ఎ కొందరు ఉంటారు కదండి కొందరు కసి వాళ్ళు ఉంటారు కొందరు ఇం పడనోళ్ళు ఉంటారు కదా
పడనోలు అలా ఏం కాదు కావచ్చు నా తెలిసి ఇంటనలుగా అది ఏం ఫెయిల్ అయిందో జరగొచ్చు
అ మరి గోరం అండి అది పదయ్ తె పాపం అసలు అక్కడ ఉన్న మనుషులు ఎంత ఏం గాలిలో ఎమో పాపం అసలు వాళ్లకు ఐతే అసలు ఏమైనా అయిందో ఏమో
మీరు వెళ్లారండి వెళ్ళి చూసచరా
ఏ వెళ్ళలే వెళ్ళలే అండి మేము అక్కడకి మాకు దగ్గరకి ఇక వెళ్ళలే అండి మీ అమ్మ ఇకనే వర్క్ ఉంటే ఇక్కడ వర్క్ తనే ఉంటున్నాం అండి
వెళ్ళొద్దండి వెళ్తే అయిపోతుండే కదంట చూసి కొంచెం అక్కడ
వెళ్దాం అనుకున్నాం గాని యాక్చువల్ గా ఇవాళ అక్కడికి పోదాం అనుకున్నాం హైదరాబాద్ కి
అవునా
ఆ ఇవాళ ఓదామ బావ కాల్ చేసి రా అని చెప్పిండి ఇలా పోదాం అనుకున్నా గాని మళ్ళా నాకు కొంచెం పని ఉండగా ఇక్కడ క్లాసులు ఉండయని నేనే వెళ్ళలే అని
అయ్య మరి ఎప్పుడు వెళ్తారండి మరి మీరు
ఇక వెళ్తామండి ఇప్పుడు ఇక ఒక టూ డేస్ హాలిడేస్ ఎప్పుడనా వచ్చినప్పుడు వెళ్తామండి ఇగ ఇప్పుడుంటే కష్టం అండి అయితే మా బావా అక్కానుంచేలి ఇక్కడికి ఆయన జాబ్ చేస్తండి జాబ్ చేస్తే అక్కడ్నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడట ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే గా పట్టుకోపోదాం ర అని ఇట్లనే ఈ పని కూడా చూసుకొని పోదామ అని అను కున్నాం కానీ ఇవాళ మార్నింగే పోదాం ఫోన్ చేస్తే మార్నింగే పోదాం అనుకున్నా కాని ఇంకా ఫోన్ చేయలే అని ఇగ లేట్ గా లేసిన అండీ ఇగ
అవునా మీ బావ ఒక్కడే పెట్టుకున్నాడా అండి ట్రాన్స్ఫర్ మరీ
అర్ధం కాలే అండి వాయిస్ స్ట్రక్ అవుతుందండి
మీ బావ ఒక్కడే పెట్టుకున్నడ ట్రాన్స్ఫర్
ఆ మా బావ ఒక్కడే పెట్టుకున్నాడండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ వరంగల్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మేము ఉన్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడంది మేము ఉన్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే రారా అంటే నేను పోదాం అనుకున్న న్నా కాని ఇక వస్తా అని చెప్పిన కాని ఇంకా ఫోన్ చేయలే అని ఆగు తునండి అందుకే కొంచెం అట్లనే అక్కడ అవన్నీ కొన్ని కొన్ని ప్లేసులు ఉంటాయి అట కదా అండి అక్కడి పోదాం రారా అని చెప్పి
అంత చూపిస్తాననరా
ఆ ఆగుదాం ఆగుదాం అనుకున్నా గాని
చూడొచ్చు కానీ
ఏమో అండి నేన్ బోలేగా ఫోన్ చేస్తాడు కదా అనుకోని నేను స అట్లనె సప్పుడేక ఉకున్న అండి అప్పు లేకుంటే పోయేటో నీ ఇప్పటికల్లా రెడీ అయి వెళ్ళేటోనీ నేను
వామ్మో చెప్పనుకుడ చెప్పట్లేదు కదండి మాకు మరి
ఇప్పుడే కదండి ఇప్పుడే అనుకున్నాం కదండి ఇప్పుడే ఫోన్ అనుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటున్నాం కదండి అందుకే ఇగా చెప్పట్లే అండి
అవునండి మీకో విషయం తెలుసా అయితే ఎడారి ఉంటది కదా అక్కడనంట నీరు దొరక్క నలభై తొమ్మిది మంది చనిపోయారంట అండి
అవునా అయినా ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఇంకొకటి ఇంకొకటి ఇంకొక న్యూస్ చూస్తారా అండి మీరు
ఏం న్యూస్ అండి
అది ఇప్పుడు ఒక మూవీ వచ్చింది ఆ మూవీ మొత్తం మొత్తం మొత్తం దేశాన్నే దద్దరించిపోతుందండి
కి పెద్ది మూవీ
ఆ ఇస్తా అండి మీము అదే అదే మొత్తం అది ఒక అది మొత్తం ఒక మొత్తం దేశం మొత్తమే దద్దరిస్తాంది అది అయినా ఇంకోటి రామ్ చరణ్ అనే బాడీ గార్డ్ తెలుసా అండి ఐడియా
ఆ కేవినో ఏమో ఉంది అండి నేమ్
వాడు మాత్రం అసలు ఘోరం అండి అదైతే వాన్ని ఒక్క చేయితోనే లేపుకొని పోయిండంట తెల్సా
ఏం పట్టుకుపోయిందండి ఒక చేతో
ఒక్క చేయితోనే లేవాట్కపోయిండు అసలు అంత ఘోరంగా ఎట్లా సాధ్యమైందో ఏమో అండి వానికి అయినా ఇప్పుడు రామ్ చరణ్ కంటే వానీకె ఎక్కువ ప్యూస్ వస్తున్నాయి ఎక్కువ లైక్స్ వస్తాన్నాయి ఆయనకు ఒక్కనే ఒక్క రోజు
తను వైరల్ అయిపోతుండు ఇంగా సోషల్ మీడియాలో
ఒక్క రోజు ఒక్క రోజులో రెండు లక్షలట అండి ఒక్క రోజుకి ఆయనకి వామ్మో మరి ఘోరమా అండి అసలు అది
అవునండి అసలు చాలా పైసలు వస్తున్నాయి తనకి
ఒక్క రోజు ఒక్క రోజులని రెండు లక్షలు అంటే అది మామూలు విషయం అండి ఇగా ఇంకేం కావాలండి నా ఏ ఒక ఒక్కటి గట్లు ఉంటే చాలు అండీ అసలు
సంపాదించుకునే వారికి సంపాదించుకునేంతండి ఏదైనా
అంటే మరి వాడు ఏం ఆ సారీ ఆయన ఏం సంపాదించట్లేదు అని ఆయన కష్టపడేది కూడా లేదు కదా ఆయన వెనకమ్మంటే ఉంటాడు కదా అంతే
వెనక్కమ్మటుంటుమ్డంటే తన ఫిట్నెస్ ని బట్టే కదా తనకి వచ్చేది తన ఎంత ఫిట్నెస్ కోసం ఎంత ట్రై చేసిండు
మరే అది ఘోరం అండి పాపం అసలు
మార్నింగ్ తిన్న ఎప్పటి నుంచి తను కష్టపడితేనే కదా ఆ బాడీ అట్లా తయారయింది తనకి
ఇంకో ఇంకోటి విజయ్ తెలుసా అండి విజయ్ తమిళనాడు సీఎం
ఆ తెలుసు విజయతలపతి
ఆ ఆ ఆ తమిళనాడు సీఎం అయితే ఆయన మూవీ అప్పుడు ఒకప్పుడు ఆయనను ఏ స్ ఒక సైకిల్ సైకిల్ మీనా పోతాంటే అసలు ఎవ్వరు పట్టించుకోలేదండి
కొట్టిళ్లు ఇంకా
ఆ సైకిల్ మీన పోతాంటె కొట్టిల్లు పట్టించుకోలే అసలు ఇప్పుడు ఆయనే ఒక ముందుకు సైకిల్ మీద పోతాండంటే కొంద మంది వెనక ఆయన వెనకనే పోతాళ్లిగ అసలు అదైతే హైలెట్ మంచిగా అనిపించిందండి నాకైతే
అవునండి తను ఒక రూల్ అమలులోకి తెచ్చింది తెలుసా మీకు
ఆ తెలుసండి ఒక చిన్న పాపని ఇంకోటి కూడా చేసిండు ఒక చిన్న పాపని హత్యాహంసని ఏమో చేస్ అయితే ముగ్గురిని సస్పెండ్ చేసిండు డిఎస్పిలను నవ్వుతుల్లని
ఆ అది అప్పుడు చేసిందే ఒక రూల్ ఏంటంటే అంటే యూనిఫామ్ ఉంటది కదా యూనిఫామ్ వేసుకున్న చిల్ అంటే స్టూడెంట్స్కి బస్ ఫ్రీ అన్నమాటా
ఆహా ఓ అవున అండి అయినా అయినా ఇప్పుడు ఎవ్వరైనా కొంచెం అన్ని పనులు చేయరండి కొంచెం ఒక వంద శాతంలా ఒక డెబ్బై శాతం చేస్తారు కానీ థర్టీ ముప్పై శాతం చేయరండి వాళ్ళు ఎందుకంటే కొంచెం ఎక్కువ అయ్యినంక అంతే సీఎం అయినా అంటే ఏదన్న ఒకటిగా వచ్చిందే డబ్బు కోసం కదండి ప్రజల కోసం ఎక్కువ కొంతమందిలో కొంతమంది వస్తారు అందరు అట్లుండరు కదండి
అవున నీన్ ఏం చేద్దామండి నిన్ను సీఎం చేస్తే నువ్వు ప్రజల కోసమే తాపత్రయ పడి వీళ్ళ కోసమేసి తవండి
ఎవరైనా డబ్బు కోసం ఎవరైనా డబ్బు కోసమే ఆశపడి ఇట్లా పని ఉంటరు కదండి ఇప్పుడు డబ్బు ప్రజల కోసం కష్టపడేటోడు అయితే గనీ డబ్బులు పెట్టి ఎందుకు పెట్టుకుంటడు
తెలియదు కదండీ తన ఇంటెన్షన్ ఎలా ఉందో మనకి
మీ ఆ కొంచమన్నా ఒక ఆ వంద రూపాయలు వచ్చేకాడ రెండు రూపాయలు ఈయన తీసుకొనీ
త్తం కూడా చేస్తారు కదా తను అంటే పెంచుకోవడానికి రెస్పెక్ట్ పెరుగుతది వాళ్ళకి
ఆ కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళందరికీ ఇవన్నీ హమీలు ఇచ్చినాము వాటిని పూర్తి చేసుకొని ఆయనే ఇగ ఆయన సంపాదించుకుంటడప్పుడు కొంతమందొ ఫస్ట్ వాళ్ళు సంపాదించు కొనీ వీళ్ళకి అందరికి హామీలు ఇస్తాడు కొంతమందేమో అసలే అరే అండి నీకు మరి
ఊ సరే అండి బాయ్